హలో
నమస్తే అండి
ఆ నమస్తే అండి
ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
నేను బానే
ఆ ఏం చెయట్లేదండి ఇప్పుడే డిన్నర్ అయిపోయింది
రాదంటున్నరూ
డిన్నర్ కు రైసే
కర్రీ ఏం చేశారండి
క్యారెట్ ఫ్రై
క్యారెట్ ఫ్రై ఆ
ఆ మీరు చేసారండి భోజనం
ఆ నేను చేశానండి మాదొచ్చేసి దొండకూర దొండకాయ కూర కర్రీ అం
ఆ
నను దాంట్లో ఆమ్లెట్ వేసారు
ఆ అందరు బాగున్నారండి ఇంట్లో వాళ్ళు
అందరు బాగున మీరంతా ఎలా ఉ
ఆ మేము అంతా బాగానే ఉన్నామండి పిల్లలు ఏం చేస్ స్తున్నారండి పిల్లలు నిద్రపోయారండి మీ పిల్లలు
మా పిల్లలు నిద్రపోతున్నారం
ఆ
బ
ఏం చేస్తున్నారండి ఇంకా
ఏం చేయట్లేదండి పెద్దమ్మయి ఏ క్లాస్ చదువుతుందండి
మా పెద్దమ్మాయి టెన్త్ క్లాస్ అండి
టెన్త్ క్లాస టెన్త్ క్లాస్ బాగా కష్టం అనుకుంటా కదండి ఎలా ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్స్ కి యా
ఆ మీ పిల్లలండి మీ ఎంత మంది పిల్లలండి
ఇద్దరండి పెద్దోడేమో ఇంటర్ చదువు పెద్దోడేమో నర్సరీ చదువు న్నాడండి రెండో వాడు ఇంకా ఇంటికాడే ఉంటు
పిల్లలు బా అండి
ఆ బాగున్నారు ఇద్దరు పెద్దోడేమో స్కూల్కి వెళ్తాడు కదండి చిన్నోడేమో ఇంట్లో గొడవ చేస్తాడండి ఒకటే గోడవ
ఆ
మనం ఏం చెప్పినా వినడండి వాడు గొడవ మాత్రం మాములుగా చేయట్లా చిన్నోడు అయితే ఇందాక ఏం జరిగిందంటే రోడ్డు మీద ఆడుకుంటూ ఆడుకుంటా జారి పడ్డాడండి
అయ్యో ఎలా ఉందండి ఇప్పుడు
ఆ చిన్న దెబ్బేలేండి ఏం పర్లేదు బానే ఉంది ంటయింట మీకు ఎంతమంది అండి పిల్లలు ఇద్దరా ముగ్గురా
ముగ్గురండి
ఇ
ఆ
రెండో అమ్మాయి ఏం చదువుతుందండి
సెవెంత్ క్లాస్ చదువుతుందండి బాబు
సెవెన్త్ క్లాస్ మూడు బాబా బాబు ఏం చేస్తున్నడు
పిల్లలు నిద్రపోతున్నారు
ఏం రైస్ చేసారండి ఇవాళ పుదీనా రైసా
ఆ పుదీనా రైస్ క్యారెట్స్ ఫ్రై
పుదీనా పుదీనా రేస్ ఎలా చేస్తారండి చెప్తారా కొంచెం
పుదీనా రైస్ పుదీనా టమాటా గ్రీన్ చిల్లీ మిక్సీ పట్టాలండి
మిక్సీలో వేయ్యాల ముందు అవి
ఆ తాలింపు వేసి రైస్ అందులోనే పసు ఉప్పు వేసి ఫ్రై చేసిన తర్వాత రైస్ కలిపి వేయాల
రైస్ కలిపి వేస్తే సరిపోయిద్దా అండి రెడీ అయిపోయిద్దా
ఆ వేడి వేడి అన్నామ్ లో
ఆహా చాలా ఈజీ ప్రాసెస్ లాగుందే
నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టాలండి టేస్ట్ బాగుంటదండి ఆ
అలాంటి ఏమి క్యారెట్ ఇంకేమన్నా చేస్తారండి క్యారెట్ రైస్ అని బీట్రూట్ రైస్ అని అలా ఏమ్ చేయరా
ఆహా అట్లా తినారండి క్యారెట్స్ అయ్యే తింటారు పిల్లలు క్యారెట్ జ్యూస్
ఆ
క్యారెట్ హల్వా అలాంటివి చేస్తా ఆ
డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఇస్తారండి పిల్లలకి
ఆ డ్రై ఫ్రూట్స్ ఉండదండి డ్రై ఫ్రూట్స్ పౌడరు హార్లిక్స్ అట్లా అంటి వాడమ అండి ఆ అదే పౌడర్ ఏముందండి ఇవి చియా సీడ్స్ ఇవన్నీ కలిపి వాటర్ మిలన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్
ఆ
బూడద గుమ్మడుకాయ సీడ్సు
పంప్కిన్ సిడ్స్
పంప్కింగ్ సీట్స్ అవన్నీ ఏసి డ్రై ఫ్రూట్ ఇగా బాదం పప్పు జీడిపప్పు అవన్నీ ఏ వేయించి పౌడర్ చేసి ఆ లిమిటెడే సుమారు చూసి ఏసుకోవటమేనండి అందులో నువ్వులు కొంచెం ఆ కొంచెం తెల్ల నువ్వులు
ఆ
అవన్నీ ఏసి పౌడర్ చేసీ పాలల్లో కలిపిస్తా అది చక్కెరకు బదులు పటికి బెల్లం వేస్తే అందులోనే పౌడర్ అయిపోతది
పటికి బెల్లం గూడ ఏసేటప్పుడు ఆ పొడిలోనే ఏసి పౌడర్ చేసేమంటద్
ఆ లేకపోతే హనీ కలుపుకోవటమే పిల్లల్కి
అదేలెండ్
ఆ
ఆ చేసి తాగిస్తే పిల్లలకి
ఆ ఆ హెల్దిగా ఏ ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెయ్యవసర్లా ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ అయిద్ది
ఇది మరి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసారండి ఎప్పుడైనా
డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆ చేసుకోవచ్చండి అది గూడ
అదే పిల్లలకి జేసి తినిపిస్తారా మీరు
దికు మా పిల్లలది తినరండి ఇదే పాలల్లోనే ఏసి ఇదే కలిపి ఇదే ఇస్తాను
ఉమ్ ఎప్పుడు ప్రతిసారి తెచ్చినా గానీ పౌడర్ చేసి
ఆ ఆ హా లడ్డుూ అయితే తినరు అట్లా ఇదైతే పాలల్లో కలిపేసేస్తే పౌడరు కలిసి పోతదిగా తాగేస్తరింకా
ఉమ్ మా పెద్దోడయితే ఏమి తినడండి దానియి మాములుగా విడిగా బాదం పప్పు ఆ
వాటర్ మిలన్ సీడ్స్ జీడిపప్పు, బాదంపప్పు, నువ్వులు అవు ఆ తెల్ల నువ్వులు
తెల్ల నువ్వులు ఆ ఫ్లాక్ సీడ్స్
ఆ అవిసె గింజలు ఆ అవి గూడేసి దోరగా వేయించి పౌడర్ పట్టడమే మిక్సీకి
మా వోడు గూడ తింటాడండి లడ్డూ పెద్దవోడు తినడు కని చిన్న వాడు తింటాడు
ఆ లడ్ డు లడ్డు వేసేటప్పుడు చక్కర బెల్లం కి బదులు ఖర్జూరం ఏసుకోవచ్చు చండి
ఆ ఖర్జూరమే చేసి చేసిందండి మా మిస్ చేసింది బానే టూ వీక్స్ బ్యాక్ డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేసింది బాగున్నాయి ఇంతకి
ఆ ట్రై చేయాలండి నేను గూడా ఒకసారి
ఉమ్ ఇదీ పెద్దవాడు అవి తినట్లేదండి మరి పౌడర్ చేసి తగైమంటార పాల్లో వేసి
ఆ పౌడర్ చేసి పాలల్లో వేసి ఎర్లీ మార్నింగ్ స్కూల్ వెళ్ళేటప్పుడు ఇ వాళ్ళకి అదే హెల్తీ ఆ అవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకొని కొంచెం ఎండల్లోకి పెట్టి పౌడర్ చేస్తే మెత్తగా అయిపోతుంది ఆ పౌడరే
అల చేస్తే బాగుండద్ది మా పెద్ద్దోడికి కూడ
బాయిల్డ్ ఎగ్
బాయిల్డ్ ఎగ్ రెండు రోజుల ఒకసారి బయిల్డ్ ఎగ్ పెడతామ్ అండి టిఫిన్ చేసే పద్ద తినసేసి
ఆ ఆ అదే
ఎల ఉందండి మీ ఊర్లో వాతావరణం వర్షం పడుతుంద ఎండ వస్తుందా
ఇవాళ వర్షం ఏమి లేదండి మామూలుగానే ఉంది వాతావరణం
ఎండలు ఎలా ఉన్నాయండి అటు పక్క బానే ఉన్నాయ ఎండలు
మామూలుగా లేవు ఎండలు ఆమ్లెట్ తెస్తే తేలొచ్చేటట్టుంది
బాగ విపరీతంగా కస్తన్నాయండి ఎండలు ఇటి కూడాఎండలు కుడ తట్టుకోలేపోతున్నాం మధ్యనం పదకొండుంటి నుంచి ఉదయం పూట మధ్యాహ్నం మూడున్నర నాలుగింటి దాక చాల వెచ్చగా ఉంటుంది అసలు వాతావరణం
ఆ
ఆ తర్వాత కొంచెం చల్లబడి వర్షం ఒ చెట్లాగుంటుంది చల్ల గాలిగ వస్
నిన్న వర్షం పడిందండి ఇవాళ లేదు నిన్న వర్ వర్షం పడింది ఇవాళ్ళ లేదు వర్షం
ఇటు కూడ పడిందండి నేన్న ఇవాళ వర్షం పడలేదు గాని చల్లగానే ఉందివాళ వం వాతావరణం అంతగా ఏమీ లేదు
ఆ అమ్మా నాన్న బాగున్నర అండి అ
మీరు పూల చెట్లు ఏమన్నా పెంచుతరాండి ఇంట్లో చెట్లు కాయ చెట్లు
పూల చెట్లు ఏమి లేవులేగానీ శో చె ట్లు ఉంటాయండి
ఫో చెట్లా డెకరేషన్ నైట్స్ ఇంకా చేపలేమన్నా పెంచు సరే అండి షో లైట్స్ దగ్గర ఉంద అండి అక్వేరియం మీకు
ఆ ప్రజెంట్ అయితే లేదండి అవి చనిపోయాయి చాపస్ తేవాలి మళ్ళీ
హు
ఆ
మీది డాబాన అండి
మా డాబనే అండి అ ఎలా ఉందండి మీ బిజినెస్లు బిజినెస్ ఏంలేదండీ
ఎలా ఉన్నారంతా, మీ వాళ్ళంతా బానే ఉన్నారా.
ఆ అందరు బాగానే ఉన్నారండి, ఆ మీ వైఫ్, హౌస్ వైఫ్ ఏనా అండి. ఏం ఎగ్జామ్స్
అదే అమ్మాయితే టెన్త్ కదా, ఎగ్జామ్స్ కీ ఎలా ప్రిపేర్ చేయిస్తున్నారు.
ఆ ట్యూషన్ ఉంటది, స్టార్టింగ్ ఇప్పుడే కదండి. ఆ ఆ ఐ సి ఐ సి ఐ స్ సిలబసు
ఐ సి ఐ సి సిలబస్సా, సి బి ఎస్ ఈ చదివిట్లేదండి.
సి బి ఎస్ ఈ లేదండి, జాయిన్ చేద్దాం అనుకుంటే టెన్త్ కి లేద్ ఆట ఇంకా ఎందుకని అదే అంటే ఐ సి ఐ సి ఆ
టెన్తే గదా మెయిన్ స్టాండర్డ్ పిల్లలకి.
ఆ ఆ ఆ అండి
టెన్త్ లో మార్కును బట్టి మనకి ఇంటారు తర్వాత పై చదువులకి ఉపయోగపడుతుంది, టెన్త్ ఏ మెయిన్
పీజీ సిక్స్టీ పర్సెంట్ చాలు అండి. ఆ స్టేట్ బోర్డుకి అయితే నైన్ంటీ పర్సెంట్. ఆ నార్మల్, అంత బాగా అంటే ఏం ఉండదు నార్మల్.
అదే
ఆ స్టేట్ బోర్డు కైతే నైన్టీ పర్సెంట్ రావాలండి, సి బి ఎస్ ఈ అయితే సెవెంటీ పర్స్ ట్, ఐ సి ఐ సి అయితే సిక్స్టీ పర్సెంటేజ్ వస్తే చాలు.
ఉమ్
ఉమ్మ్
అంత తినైపోయిందండి, పనుకుంటారా ఇంకా.
ఆ ఆ అవునండి, స్లీపింగ్ టైమ్ లో ఉన్నారు. ఆ మీ వైఫ్ స్ ఆ సరే అండి.
ధన్యవాదాలు.
ఆ ధన్యవాదాలు. బై